ఎత్తను వే
ఏం లేదు అవుట్ వట్టిగానే నువ్వు ఏం చేత్తనవ్
ఇప్పడి దాకానే వచ్చిన తిన్నవా
తిన్నా నువు తిన్నవా
ఆ ఇప్పుడే తిన్న ఏం కూరా హలో హలో హలో హలో
పడుతాందా
ఆ ఆ స్టక్ అయితంది నీ వాయిస్ సో
టమాటా మీదేం కురా
మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తే పులిహోర తెచ్చిరు అది ఇది తిన్న పుడు మధ్యాహ్నం బో మధ్యాహ్నం వంకాయ మాది కూడా
ఆహా సేమ్ సేమ్ మాది కూడా వంకాయే
రుమైందా
ఉమ్ ఏందో ఇంట్ల ఉండరు నేను బయటకి వచ్చిన
మీరు మీ అక్క ఏడుంది
వాలింటికానే ఉంది
చెప్పు ఇంకా
ఇయళ పెళ్లికి మిస్ అయినా ఇయాళ పెళ్డ్లికి బోవాల్సింది మన ఇద్దరం
చా మిస్
ఘోరంగా
ఉ ఎంత ట్రై చేసినా కాలే
ఆ ఎంత ప్రయత్నించినా పోలే
అస్సలుగాలే
ఆ ఎంగాతి
బోనాల్ ఆ బోనాలకు గల్దం
ఆ శిర కట్కుందాం
ప్ప ప్లేనా పట్ట
పట్టుల్నే కట్టుకుందావా
ఓ పట్టంటే ఒయడగాాలంట పేని కట్టను
మంచిగా ఉంటది పట్ట అయితేనే మంచిగా సన్నగా సింగు ఇది పెట్టుకొని కూచులు ముందు రోజు వత్తాం కదా ముందు రోజే పూసి పెట్టుకుంది తెల్లారింమటే కట్టుకోవచ్చు మంచిగా అద్దినట్టు
అందరిని మనకుద ఉత్తర వచ్చా బోన్తారు
అయితే ఏమైతుంది అట్లుంటేనే గొ అంటే అందరి ముందు మనమే అట్లుంటే ఎంత గొప్ప
ఇంతేనా
ఏ సిల్క్ చరల్ కట్ కోవచ్చు కాగాని నా దగ్గర ఏమి మంచివి లేవు
హ క్కడే ఉ మా మమ్మీ కొట్టే వరండావులే
ఇ గ అంతే అందుకే పట్టుయమన కట్టుకుందాం
చూద్దా
హ
అసలు ఉండబద్దియితే
నా గు ఇడ అస్తలుండబుద్దు అవుతుంది నేన ఒకవేళ ట్రిప్ మా ఆడిపోకపోతే నేనొస్తతే మాత్రం మా అత్తమ్మలు ఇంటికాడ ఆ పండుగ అయిపోవగానే ఒక రోజు ఉండి తెల్ల రత్తనే ఉంటాను ఫోన్ చే తొత్త ఒకవేళ నువ్వేమంటే రా
ఉమ్
రేపు ఎంగేజ్మెంట్ అటగా
ఎంగేజ్మెంట్ అట
నేను కూడా నీ దాంట్లోనా చూసిన
అ మానసప్పుడు ఎల
ఆ ఇన్ని రోజులు నాతో మాట్లాడి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతలేరే మొన్న ఈయనకు ఈయన ఉన్నాడు చూసినావా అనా ఆ ఆ అలా అయినాక ఆమె వచ్చాక ఇద్దరు మాట్లాడు పనిచసారు సరిగ్గా
ఆహ
అ
ంకా ఇ చెప్ చెప్పకుండా
ఆ
ఇడు అనే అదైనా చెప్పిండడు మా అన్న
ఆ అదే నేను కూడా చూసినా నువ్వు అడిగితేగాని చెప్పలేక అప్పటి వరకు అంత స అంత క దాస్ కున్న వన్ చుతండ
సెత్తనంగా చెద్దాం అనుకున్నా నను
మరి ఎంగేజ్మెంట్ అయి్యంది ఇంకా చెప్తలే రేపేనా రమ్మంటలే
ఆల కూడా వ ఏంటిడి కొ నేను ఇంటికొత్తన్న రా అన్నా కూడా.
ఉమ్
అంటే పనుంది డ్రెస్సులు కొనుక్కోవాలే అది ఇది అని
అబ్బో కు అందరు ఏమంటళ్లు తెలుసా. ఇప్పుడే ఏజ్ లేదు చిన్న పిల్లగాడు అవసరమా అంటార్ర్
నిజం కాదా మరి
ఆ నిజమే కానీ ఏజ్ ఏమో అట్లే పెడితే కాని చిన్నపిల్ల గానీ లెక్కనే అయితే అచ్చం అట్నే కనపడతారే.
ఉమ్ ఆయనకు గిప్పుడు పెళ్లిక్కడిది అసలు.
ఉమ్ మళ్ళ వాళ్ళ
హలో హలో హలో హలో
నోడు
ఆ ఆ స్ట్రక్ అయితాంది.
నీదే స్టక్ అవుతది నా దగ్గర సిగ్నల్ కూడా ఉంది.
నాకాడ కూడా ఉంది.
ఉమ్ ఇప్పుడే ఎందుకట ఇంత తొందరగా కొన్ని రోజులు ఆగ పోయ్ర.
వాళ్లు ఆగుతలేరేమో మరి.
అదే వాళ్లే ఆగు మొన్నొచ్చి లొల్లి చేసిరటగా.
ఎవలు
అమ్మాయి వాళ్ళు ఉమ్ అంటే వచ్చి ఇప్పుడే పెళ్లి. ఇప్పుడే ఆ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్నారటగా. ఉగాది ఎల్లాక ముందు ఉగాది ఎల్లక ముందు. చేసుకోవాలన్నారట.
ఆ మరి ఉగాది ముందు ఉన్నది కదా. దగ్గనే
అదే వెళ్తాంది కాగాని అట్లా అన్నారట ఉగాదిళ్ళక ముందే పెట్టుకోవాలి. దబ్బినా అది ఇది అని ఇక మోసం చేస్తారు అనుకున్నాడేమో.
ఉమ్
అందుకనే ఇంత తబ్బినా పెట్టుకున్నారు కావచ్చు.
ఆ కావచ్చు. అట్లయినా అసలు ఏమేదు అదే
ఆ ఇద్దరి కి చే
మన ఏజ్ నా ఏజ్ అమె కూడా నా క్లాస్ ఎనే ఆమె హలో హలో హలో హ ఉకే ఆగుతావెందుకు
ఆ అ
ఆగుతానై మాట
ఆగుతలేను నేను మాట్లాడుతానే ఉన్నా
మరి నాకైనాభాత్తలైదు
హ్మ్ సిగ్నల్ లేదేమో నీ మాట కూడా నాకు చిన్నగా వినపడ్డది
ఉ హ్మ్ అందర ఏమనుకుంటాలే ఊర్లా
అదేగా కదా నా నా ముంగటనే కొంతమంది అన్నారు నిన్ మొన్న బయినా కదా
ఆ
మొన్న పోయినప్పుడు మా అమ్మమ్మళ బిడ్డ అదే శిరీష ఉంటారు చూష్ణవా ఆమన్న
ఏ ఎగదు ఎగదు
ఆ ఆయ తే ఆ అన్నదన్నట్టు ఇంత చిన్నప్పుడు ఎందుకు అన్నట్లా అన్నది అంటే ఆ అవునని నేను ఫోటోలు చూపించిన ఇద్దర్వి వదినదున్నది అన్నది
అట్లా అంటే మంచినా సెట్ అయింది కాకపోతే ఒక టూ ఇయర్స్
ఆ కానీ అట్లాగితే ఉండో అప్పటి వరకు పోవు కష్టమే
ఆమె కష్టం మా అన్న ఉండు ఎంత ఆయనకు ఏం ఏజ్ ఉన్నా ఇప్పుడు
హ్మ్ ఆహా పెళ్ళ కుండడుడు కాదు నేను అనేది గోడవల్ గీ లై పోతారేమో అన్నట్టు ఉమ్మ్మ్
ఒప్పుకున్నారా వాలా ఇంట్లో మరి
అసలు వాళ్ళ ఇంట్లోనే చేయాలి చెయాలంటారటనే వీళ్ళింట్లోనే ఆగుతామంటారట ఊరి బోలే ఇంకాను ఊరి బోలేగా మన మన ఊరి పోతే మొత్తం తెలుతది
ఆ చాప్టర్ అంతా మంచిగార్థమైతది ఇపోతే
తెలిదు నాకు కూడా అప్పుడ చెప్ప చెప్పేది అదేనా ఈయన చెప్పేది కాని ఇప్పుడు చెప్పట్లే ఇప్పుడు ఏం చెప్ప పట్లే
ఇప్పుడు ఉంగలయిపోనాంకా
ఉ
ఉన్నై ముంద తెలుసా
సడ
ఉ
ఆ
మొన్న ఏమన్నాడు అరే సజ్జేరేవల్ న గుంట అంతా అండి
ఆహా ఆ చూపించను్
అయితుంది కదా అన్న అంటే వేరే విలేజ్ అమ్మాయి కావాలరా అనుకుంటే అంటాను
ఆహా ఇక నాకు కూడా వద్దనిపిత్తంది
మాట్లాడతలేదు అవి అనుకుంటే చెప్తాం
ఆ నేనే మాట్లాడుతలేనట అంటే మొన్నటి దాకా మాట్లాడినా అంటే ఆయన ఫస్ట్ ఆయన మాట్లాడినాక నేను మాట్లాడినా కాని కావాలని అట్లా మాట్లాడినను ఆయన మాట్లాడినాక నేను కాని ఇప్పటి నుంచి అయితే అసలు మాట్లాడినా కూడా సరిగ్గా మాట్లాడును
అవు
అ నాకు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు ఇప్పుడు బోనాలకు కూడా నేను అదే రోజు వస్తే మంచికుంటాది అనుకుంటాను ఎందుకంటే ముందు రోజు గట్లొస్తతే మాట్లాడతాడు ఖచ్చితంగా
ఆ ఎవరు ఉంటాయా బాపమ్మ ఉంటే
ఉంటరిగాని ఇ ఉమ్మా ఈనుడదల్సా
హ
ఆ
ఒవ్వెరు న ఒవ్వెరు నొచ్చద ఎవరున్న వస్తాడా
ఆహా ఏయ అట్లా రాడ్ల రాడ్ రాడ్ వద్దంటే గట్టిగా అంటే అంటే ఊకోండే కానీ కొంచెం సతాయించినట్టు
ఉ అయినా ఇ మరి మంచికుంటే మంచిగు ఉంది కదా
ఉ అదిలేదా ఫస్ట్ మ వాళ్ళకి నాకు కొన్ని ఇష్ట ఉండవు కాబట్టి వద్ద అనుకుంటాను
ఆ అయినవర్ జతి ఒప్కుర్లా అ సోరి
ఉ ఒకవేళ పుసుక్కున ఒప్పుకున్నాక వదిలేసుకుంటే ఎట్లుంటది
ఉ అంత వేరే లైఫ్ వేస్ట్ అయితది
ఉమ్ ఇప్పటికోసారి అట్ల అయింది అంటే అట్లా కాలేదు కాని అంటే ఒక సార్ బయటికి పోయినా నైట్ టైం కి రాత్రి పూట అయితే అయితే అప్పుడు ఏది అప్పుడు బతుకమ్మ పండుగ అప్పుడు అంగియడానికి దసరా నాడే రాత్రి
ఉమ్
ఇగ చెప్పు జూడు మా డాడీ ఉన్నప్పుడే చేసిండ్రు ఘోరమైంది
సుశీలా
సూడలే సూడలే అప్పుడే వచ్చిన నేను అసలు ఇంటికి అప్పుడే వచ్చిన మా నేను ఇప్పుడు ఇయాల పెళ్ళయాక మేమందరం ఇంటికి అప్పుడే వచ్చినం దుర్గామాత లెష్ణ కానుంచి
ఓకే ఓకే
ఉమ్ ఇగ అప్పుడే అటే పోయినా అనుకున్నాడు కానీ దానివల్ల ఏం కాలేదు కానీ లేకపో పోతే అయితానేే మంచిగా పెళ్లి
ఆ రజావును పేరు
ఇగ అప్ప నుంచి గజ అంటాంది పానం
కానీ మంచిగా ఉంటే మనం మంచిగాండి
ఆ మా ఇంట్లో ననయితే ఒట్టిగా ఒప్పించు ఆస్తికి దని అట్ల ఇట్లా ఒప్పుకోకపోగా కొంచెం బతిలా అన్నటురేమటే ఒప్పుకుని
ఇప్పుడు అక్క చేసుకోనేదావన్న ఉందాకు
ఆ మనకి ఏం లేదు అదే కదా కానీ ఆయన ఒక్కడే కొడుకు రెండుంది కదా సరిపోతుదిలే ని వీళ్ళకి ఇంక అంతా కూడా లేదు కదా నే
ఆ
ఒప్పుకోక